హలో హలో
హలో
ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీకు
ఆ వినిపిస్తుందాండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నా
ఆహ తిన్నారా
లేదండి ఆఫ్టర్నూన్ తిన్నా ఇంకా తినలేదు
అవునా ఏం కర్రీ మరి నేను ఇప్పుడే టీ తాగిన
దా
ఆ పప్పు అ
పప్పా మాది పప్పు అండి మీది
మాది చికెన్
చికెనా అండి
ఆ ఈరోజు స్పెషల్ ఏం చేయలేద
ఈ రోజు స్పెషల్ సాయంత్రం ఉంటుందండి మా ఇంటికాడ
అవునా ఉహూ ఆ ఆ నాటి కోడే ఆ నార్మల్ కోడే
ఏ ఇక్కడ నాటికోళ్లు ఇప్పుడు కష్టం అండి దొరుకుడు
ఆహా చికెన్ సెంటర్ లోనేలె
ఇగ చికెన్ సెంటర్ షాప్ లోకి వెళ్ళి తీసుకొచ్చడు ఇప్పుడు నాటికోడి కావాలంటే ఎవరి నైనా ఎవళ ఇంటికాడ ఉన్నాయో
అదే కిలోని బట్టి ఉంటదా కోడిని బట్టి ఉంటదా
లేదు అది కిలోని వట్టి రేటు ఉంటది కిలోకి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీన్
ఇప్పుడు కోడి ఎన్ని కిలోలు అంటే అన్ని కిలోలు ఇచ్చుడున ప్ప ఎక్కడ
ఆ ఇచ్చుడే కదా కేజీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ లోపు ఉంటుంది ఇప్పుడు టూ కేజీస్ ఉందా అనుకో లెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటది ఇక మనకు తెలిసిన వాళ్ళుయితే ఆ ఇక థౌజెండ్ వరకు ఫైవ్ హండ్రెడ్ చెప్పిన మనకు తెలిసిన వాళ్ళ ఉంటా ఇక తెలవని వాళ్ళుంటే ఫైవ్ ఫిఫ్టీఅంటే ఫైవ్ ఫిఫ్టీ పెట్టాలి సిక్స్ హండ్రెడ్ అంటే సిక్స్ హండ్రెడ్ పెట్టాలి హ్మ్మ్ ఏదన్నా కూడా ఇగ కాదు తినేటప్పుడు ఇక దానికన్నా ఇక మటన్ రెస్టారెంట్కోవాలి
అవునుఇక మటన్ కూడా అంతే రేట్
మటన్ ఇంకా ఎయిట్ హండ్రెడ్ వరకు వస్తది మొత్తం వన్ కేజీ
అవుదు
ఇదిక కోడి అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ లోపు ఉంది కేజీ
వన్ ఫిష్
ఆ తింటా అండి
ఇప్పుడూ ఊ మొబైల్ సో చూస్తారా ఎక్కువ లేకపోతే టీవీ చూస్తరా
మొబైల్ చూస్తండి టీవీ కొంచెం ఖరాబ్ అయి ఉంది అది అది రిపేర్ చేపిస్తలేము ఇక కొత్తగా టీవీ కొందమని చూస్తున్నాం
అవునా ఇది ఎల్ఇడి టివి ఏ కొనండి మరి
ఇగ అదే ఇప్పుడున్న టీవీ డబ్బా టీవీ
ఆ ఇగ డబ్బా ఎవ్వరు ఈరు
ఇంక డబ్బా లేదు ఒక ఏదైనా కంపెనీ మంచిదే కానీ ట ఎయిటీ ఇంచెస్ కొందామని చూస్తున్నాం
కదా ఫార్టీ త్రీ అయినా కొనండి
ఏ అంత పెద్దదద్దండి చిన్నది జరిపోతది
అంత పెద్దా పెద్ద హాల్ ఉం
ఆ బాగుంటది చి మాయీ చిన్న చిన్న రూములండి థర్టీ టూ గుడా ఎక్కువనె అయితది గావచ్చు మేబీ కాక్పోతే గానీ ఇగా మినిమం థర్టీ టూ ఉంటే బాగగనిపిస్తదని
ఔను పెద్దా హ పెద్ద పెద్ద హాల్సు టయ్ గదా వాటికీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఫై
ట్లున్టే మంచిగుంటది ఇప్పుడు చిన్న చిన్న రూమ్లల్లా ఫార్టీ ఫోర్ వెట్టీ ఎందుకు మొత్తం కళ్ళూ ఎఫెక్ట్ వడుతయ్ దగ్గర్నుంచి చూస్తె మరి
అవునవును అది గూడ కరెక్టే
ఆ అందుకే థర్టీ టూ ఏ లాస్ట్ ఇగ ఉన్నా గూడ
ఉ మా ఇంట్లో ఇప్పుడు థర్టీ టూ ఏ ఉంది
అవునా థర్టీ టూ ఏ మీడియం మరి మిడిల్ క్లాసొళ్ళకు సరిపోతద్ తీ మనం అంత రేంజ్ గాదు గదా
ఇదీ ఆ అవును మేము కొన్నీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితుంది అందుకే దానికిప్పుడు కొ మూవీస్ చూద్దామన్న కొత్త కొత్త మూవీస్ ప్రైమ్ ఇవి ఉం టయి గదా అందులో ఒస్తయ్ యూట్యూబ్ గుడా ఒస్తదీ
పాటూ అట్ల గూడస్తయి గదా
ఇప్పుడు మా మొబైల్ మా టీవీకీ ఇవీ యూట్యూబ్ నుండి జూడాలన్నా ప్రై ప్రైమ్ అమెజాన్ ప్రైమ్ ఇవిట్లో జూడాలన్నా గూడా అవి రావూ ఊ అదే ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితుంది ఇప్పుడే టీవీస్ కొస్తుందేమో మీకు వచ్చే టీవీ అట్ల టిది కొనన్
అదే అదే ఇప్పుడు బ్లూటూత్ తోని గూడా వైఫై తోని గూడా అమెజాన్ ప్రై అన్ని అస్తాన్నయట చూషే దీస్కోవాలె ఏదైన మంచిగ గని
ఆ అలాంటియే కొనండి
అలాంటిదే గొంట అండి
ఆహా ఉండిపోతదిగ ఆ యివన్నీ మేమూ ఉంటయో బెనిఫిట్స్ అవన్నీ చూసీ కొనాలి
కొన్న తర్వాతా బాధపడితే కష్టమయితదిగ
ఊ మేమూ రిపేర్ చేపిచ్చేటప్పుడు అడుగు తే ఒకటుంటది అది బెట్టుకుంటే మీ టీవీగ్గుడా ఒస్తదీ అన్నారు
అవునా అదెంత అయితదన్నరో మరి
ఏమో చెప్పలేగనీ ఇంక మాకూ టీవీ బెడితే స్టార్టింగూ ఇట్ల లైన్స్ లైన్స్ ఒస్తుండె డిస్ప్లే వోయిందో మరి దానికేమైందో ఇగ బాగియర్స్ అయితుంది ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితుంది
అవునా సిక్స్ సెవెన్ ఇయర్స్ కే కరాబ్ అయిందా అండి టీవీ
ఆ ఏమో మరిగా ఆ గీతలు గీతలొస్తున్నయ్ అంతా
అవునా
ఊ
ఇగ మీరు గూడ కొత్త టీవీ గొనండి ఏమైనా ఆఫర్లుంటయ్ గదా దసరా
ఎప్పుడే ఎందుకు మాకు ఎగువారు చూసేటోల్లేరు ఇంట్లో అంతా అంటే సీరియల్స్ చూస్తాం అనుకోండి ని సినిమాలు అప్పుడప్పుడు చూస్తాం కానీ
ఇప్పుడు దీపావళికి దసరాగా ఆఫర్స్ ఉంటాయి కదా అప్పుడు ఒక నాలుగు తీసుకుంటే ఒక బెనిఫిట్ ఒక త్రీ ఫోర్ థౌజండ్ అయిన మనకి డిస్కౌంట్లు వస్తాయ అట
చేస్తరా మీరు
ఇక చూడాలండి ఆన్లైన్ అయితదో షాపు లో అవుతుందో కానీ ఇక దసరా ముంగు ఎప్పుడైన తీసుకుంటే
ఇట్ల పోతే డైరెక్ట్ ఇట్లా డిస్కౌంట్ ఇస్తారు ఇయ్యరో ఆన్లైన్ లో ఇస్తారు
అవును ఆన్లైన్ల తీసుకున్నా కూడ మన దగ్గర డెలివరీ చూపెట్టట్లేదు అప్పట్లో చూసిన నేను మాది కొంచెం ఆ మా విలేజ్ లేదు కొంచెం పల్లెటూరు మాది
అవున మీ దగ్గర అంటే దానికి దగ్గర దగ్గర ఏదైతుందో దానికి పెట్టుకొని రోడ్డు మీద పోయి తీసుకోండి అట్ల రాద
అట్ల వస్తది కాని అది మనం ఓపెన్ చేయంగా వీడియో తీయాలన్నంట ఏదైనా
ఊహు అవును పెద్ద పెద్ద ఐటమ్స్ సో ఉన్నప్పుడు వీడియో పక్కా ఉండాలె మా ఉ మా వైపు ఒక్కరు ఒక యాభై వేల ఫోన్ ఆడర్ చేసి ే ఓపెన్ చేస్తే ఇటుకలు వచ్చినాయి అంట మా వైపె ఇటు వైపు అంతంత పైసలు పెట్టిన ఇప్పుడు ఆయన వీడియో తీయలేదట నెక్స్ట్ డే సోషల్ సోషల్ మీడియాలో పెట్టిండు ఇది ఎవరు ఏం చేయ్యలె ఇక
ఇక ఈ రానట్టున్నాయిగా అండి
ఉమ్ అవును
పిస్తది
యాభై వేలు పోయినయి మళ్ళా ఏదో ఒక ఫోన్ అట్ల కూడ రాలే ఇట్టుకలు పంపిరంటే ఎట్లా ఉంటది
ఛి గోరం
అది న్యూస్ పేపర్ లో వచ్చింది ఇక మా డాడీ అలాంటి న్యూస్ కోోజగుతాడు ఇక మాకు చెప్పిండు ఇప్పుడ్ నుండి ఏ ఆడ్ర పెట్టుకో పె పట్టద్దని తిడతడు ఏం ఆర్డర్ పెట్టినా తిడతాడు
అవును జాగ్రత్త ఉండాలి ఇ యాళ రేపు మోసాలు చేసే వాళ్ళు బాగమై అవునండి
ఆ అందుకనే ఇక మేముేం పెట్టాలన్నా ఇక కొంచెం డ్రెస్సులు పెట్టేటప్పుడుైనా నేన్ చూస్తాను ఇగ ఆ ఒకసారిేమో డ్రెస్సులు ఆర్డర్ చేస్తే హాఫ్ సారి మేము ఆర్డర్ పెట్టినాం దానికి టూ థౌజండ్ అది ఆర్డర్ చేస్తే కర టైమ్ లో పప్పిండు
అరే
ఆ కటెన్లు ఆహా రిటర్న్ పెడితే రిటర్న్ తీసుకుంటలేడు ఏం తీసుకుంటలేడు ఆయన ముందే ఓపెన్ ాం డెలివరీ బాయ్ ఆయన నేం చేయలే అంటుండు సరే ఉంచ కుందామని మేము ఉంచుకొని మిషన్ కి ఇచ్చి కుట్టిద్దాము కర్టెన్ సైజు అనకోతం ఇది మా మిషిన్దీ సూదే ఇరుగుతది మేము చెయ్యము
ఓరి అమ్మ ఆరపోంటూ తౌసండ్ మూ అటమ
క్లాత్ కూడా అట్లాంటి క్లాత్ అ మా మిషంది సోది ఇరుగుతాదని వాళ్ళ
అంటే మంచి
తెచ్చుకొని అది మంచి క్లాత్ కాదు అది వేస్ట్ క్లాత్ అందుకేనే వాళ్ళ ఇ సూదీ ఇరుగుతుంది అంటే టారు అది డిజైన్ లేదు ఏం లేదు ఏదో వైట్ కలర్ నచ్చింది అది వేస్ట్ ఉన్నదంతా దానికి రెండు వేలు పోయినాయి ఇక అప్పటి నుండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మే అస ఆర్రే పెట్ ల మల్ల మూన్న మూన్నటి నుండి స్టార్ట్ చేసినాం ఇక మాటకి చెప్పాల లేకపోళ తుక్కు తుక్కు తిట్టేటోడు
అవునా
తెలువదు మొ మొన్న మొన్న ఏదో సందర్భం వా తే ఇట్లా చెప్పినమ్ మాకు చెప్పారు చేయ్యరు అని మళ్ళది ఇిచ్చిండు
అవునా అండి ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఘోరంగ మోసాలు అయితండి తంభై నుంచి వాళ్ళు మంచిగా పంపిస్తన్నారు కావచ్చు కాగానీ ఇక్కడ మధ్యలో డీలర్స్ వాళ్ళు ఉంటారు కదా
ఉమ్ అది అది మళ్ళా అయియంది అది అయి పోయింది అంటే మళ్ళీ ఇంకోటి ఏం చేసినాం ఇన్స్టా పేజ్ నుండి ఆర్డర్ చేసాం అదేంటిదంటే ఇట్లా మీషో మింత్రా ఫిప్ ఇక్కడ అమెజాన్ ఇట్లా బ్రాండెడ్ ఉంటే యాప్స్ ఏమో అనుకోవచ్చు అట్లా కాదు అది ఇన్స్టాగ్రామ్ ఆ అట్లా వాళ్ళు ఏమో హిందీ మాట్లాడతారు అదిసలా ఏ ఊరు ఏం పేరు ఏం చెప్తలేరు ఈ త్రీ డేస్ గుంటే ఎన్ని రూపీస్ ఫోర్ డేస్ ఫోర్ డ్రస్సెస్ కొంటే ఇన్ని అని అట్లా చూపెట్టిారు సరే అని మేము ఆర్డర్ పెట్టినాం ఇది ఫస్ట్ ఫస్ట్యే పంపాలి పైసలు అన్నారు సరే అని సగం పైసలు పం త్రీ డేస్ తర్వాత వరకు ఏం రెస్పాన్స్ లేదు ఏం లేదు మళ్ళా మేమే మెసేజ్ చేస్తే అప్పుడు ఇంకా మీరు రిమైనింగ్ పే చేయండి అప్పుడే ఇస్తాం అంటాను సర సరయాని ఆ ఫిఫ్టీ పర్సెంట్ కట్టినాము మా దగ్గర డెలివరీ దగ్గర ప్రాబ్ల ముంది పంపు అన్నాడు అది పంపినాం అది పంపినాక మళ్ళా అట్లనే ఇంకా నువ్వు వెయ్యి పంపు నీకు పంపుదా ఇది మొత్తం ఇచ్చస్తామని డ్రెస్ ఇచ్చేస్తామ మనీ ఇచ్చస్తా ఇంకా పం ఇంకా వంపని అట్లా మయి ఆరు వేలు పోయినాయండి
ఓ ఆన్లైన్ లా జాగ్రత్త ఉండాలండి ఇవాళ రేపు మొత్తం ఆన్లైన్
లాస్ట్ క ఏందిరా అది ఇది అని ఫోన్ లో హిందీలో మాట్లాడి పోలీసులు పలిపిస్తామంటే ఇక బ్లాక్ చేసిండు మమ్మల్ని ఆయనది స్క్రీన్ షాట్ తీద్దామన్నా స్క్రీన్ షాట్ తీద్దామన్న ఇద్దామన్నా కూడా ప్రూఫ్స్ లేకపో ఇప్పుడు మా దగ్గర మామగని బ్లాక్ అయిస్త ఏం రావు ఇక మిసేజ్ చేసినా రావు ఏం రావు
ఇప్పుడు సిక్స్ థౌసంద్ లో సేన
ఇక్కడ సిక్స్ థౌజండ్ లాస్ అప్పుడు టూ థౌజండ్ లాస్ ఈ సిక్స్ థౌసండ్ మ్యాటర్ అయితే ఇప్పడు వరకు మా డాడీ తెలియదు ఈ కర్తెన్ల విషయంమయినా తెలుసు టగాని ఆ అంతే అండిగా
సరే అండి మరి బాయ్
ఆహ్ బాయండి
అవును